మీకు కుకింగ్ వచ్చ్ చా. చిన్నడించ్. వచ్చా మీకు. కుకింగ్. కుకింగ్ వచ్చా.
కుకింగ్ అంటే నార్మల్గా చేతాను. మీరు మీరేం చేస్కొని తింటుంటారు కుకింగ్ టైప్స్ లా
నేను నార్మల్ గా అంత కుకింగ్ అంత పర్ఫెక్ట్ ఏమ్ రాదు బట్ అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను
ఓకే ఓకే ఏం ప్రిఫర్ చేస్తారండి ఎక్కువ కుకింగ్ చేస్తే ఏ టైప్ తింటారండి కుకింగ్
తింటాను నాన్ వెజ్ తింటాను
హుమ్ ఇంక
రెండు తింటాను ఇగ ఇప్పుడు ఎక్కువ మాక్సిమం నాన్ వెజ్ తింటాను వెజ్ తింటాను
ఓకే
ఇంకా నాకు ఇట్లా సాటర్డే అండ్ ట్యూస్డే అని ఉంటది సో ఆ టూ డేస్ నాన్ వెజ్ తినను మిగతా రోజులు తింటాను మంచిగా
అంటే ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ చూడనప్పుడు పోయి చికెన్ ముక్క నోట్లు వేసుకుంట నవలేస్తర సటర్డే అప్పుడప్పుడు చె చె చేస్తరు కానీ మీరు చెప్పట్లేదు కదండి మీరు చేస్ తరు గానీ మీరు చెప్
లేదు లేదండి అంటే ట్యూస్డే ఉన్న సాటర్డే మనం క ఖచ్చితంగా లైక్ ఫ్రెష్ గా నాన్ వెజ్ తినము పొద్దున్నే హెడ్ బాత్ చేసుకొని దేవుణ్ణి ముక్కుకొని ఫ్రెష్గా ఉండి లైక్ ఆ రోజు మనం మొత్తం భక్తిగ్ ఉంటమండి
ఆ రోజు ఒక్క రోజేన అండి భక్తి
రెండు రోజులండి సాటర్డే నూ ట్యూస్డే మిగతా రోజులు నాన్ వెజ్
ఉగాది అండి
అంటే నేను ఆ రోజులే మొక్కుకున్నా కాబట్టి ఆ రోజులే వుంటానండి అంటే మిగతా రోజులు దినాలే కదండి ఇ మరీ మొత్తానికి
చాలా పెద్ద పాపం కదండి అది
ఎందుకైద్దండి
అవుతదండి పాపం పాపమే అవుతదండి
అయ్యో
ఇటు దేవుని నమ్ముతు
చాలా నమ్ముతానండి నాకు చాలా సెంటిమెంట్ ఉంటయ్
ఓకే ఓకే అయితే మేము నేను అంటే ఎక్కువ నమ్మను నేనండి అదీ జస్కి ఏముంది న కొరికలేనండి
న
ఊమ్ మీరు ఎక్కడ ప ఏమనా టెంపుల్స్ ఉన్నాయండి ఫేవరేట్ టెంపుల్స్ విజిట్ చేయాలనుకునేది
నార్మల్గా నాకు అప్పట్లో నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తిరుపతి జూడలేదండి. సో మొన్ననే ట్రిప్ కెళ్ళాము మా ఫ్రెండ్ తో గెలికి గెలికి మా అన్నయ తీసుకొని ఎళ్ళాడు ఇగ, అటు ఇటు సక్సెస్ఫుల్ గా తిరుపతి, అరుణాచలం కంప్లీట్ జే. కున్నాము ఇప్పుడు నాకు ఒక కోరిక మళ్ళీ మొదలైందండి. గోకర్ణ పోవాలని అక్కడ మళ్ళీ ఒక శివాలయం పెద్దది ఉంటది.
ఓకే
గోకర్ణకు బోవాలనిపిస్తుంది, బట్ ఏమంటారో ఇంట్లో పర్మిషన్ అడిగినక ట్రిప్ ప్లాన్ చేసాం అనుకుంటున్నా ఇంట్లో వాళ్ళు మాక్సిమం ఓకే అంటరు. కానీ అక్కడికి వెళ్ళాకా ఒక మెయిన్ పని ఉందండి. నేను ఒక లైక్ అభిషేకం జెపించుకోవాలి అది మెయిన్ రీజన్ అది, ఫ్యామిలీతో ఎళ్ళాలా, ఫ్రెండ్స్ తో ఎళ్ళాలా, అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. డిసైడ్ జేస్ కోవాలి
ఓ ఎలా వెళ్దాం కుంటే ట్రైనా లేదంటే ఏమైనా జర్నీ
కర్ణాటకలో కాబట్టి ట్రైన్ లోనే వెళ్తే బెస్ట్
ఎందుకని లైక్ ఇప్పుడు కొత్తగా టీవిఎస్ థౌసండ్ వచ్చాయ్ అండి ఎక్సెల్
అవి ఒచ్చాయి గానీ అంతే ఇక ప్రిఫర్ చేయట్లేదు అంటే లైక్ చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ తో వెళ్తే మరి మా గ్యాంగ్ ఉంటదండి మళ్ళీ ఒ
అంటే నార్మల్ గా ఒక ఒక ఐదరు బస్తలు టీవిస్ ఎనకలా తగిలించుకుని ఫ్రెండ్స్ లో అందర్ని
డ్రైవింగ్ రా డ్రైవింగ్ ఒచ్చేటోళ్ళు ఉండాలి కదండి ఇరవై నాలుగు గం
డ్రైవింగ్ మీకూ ఒక ఫ్రెండ్ ఉందని చెప్పారు కదండి ఇంటర్లో అవ్ ఆప్ మీర్ చాలా స్ట్రాంగ్ అన్
తను బిజీగ ఉందండీ ఇప్పుడు తన్ లైక్ హాయ్ అని చెప్పినా కూడా నాకు హాయ్ అని చెప్పలె రిప్లై ఇచ్చే పొజిషన్ లో షీస్ టూ మచ్ బిజీ లైక్ ప్రైమ్ మినిస్టర్ పిఎం కంటే బిజీ అయిపోయింది.
మోడీ దిదోటీ మీటింగ్ వల్డ్ గురించ్
చాలా అంటే చాలా మీటింగ్ పూసినట్టు మే యండీ
ఒకే తనేనా మాట్లాడేది
ఫ్రెండ్ నే మర్చిపోయింది ఏం జెస్తాం చెప్ చెప్పండి సో నేను కూడా అంత డిస్టర్బ్ చేయట్లేదు ఒకే లేట్ అనే ఫ్రీ ఉన్నప్పుడు చేస్తుంది లే అని చెప్పేసి ఊకుంటున్నా
సైలెంట్ గా ఉన్నారండీ
ఉహ్
సైలెంట్ గా ఉన్నారన్
ఆ మరి ఇగా వాళ్ళను కూడా ఒకే చదువుకుంటుంది అంట అండీ ఎప్పుడు కాల్ చేసినా ఏం చేస్తున్నా అంటే చదువుకుంటున్నా అంటుంది సో శే స్ క్వాంటటీ కాన్సెంట్రేట్ యువర్ స్టడీస్ సో ఐ కెనాట్ డిస్టర్బ్
ఇట్స్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టడీసా
హు కానీ ఆ స్టడీస్ ఎక్కడ వరకు పోతుందో ఎంత వరకు పోతుందో కూడా అర్థం కాట్లేదు చూడాలి
అన్నా ఒకే ఒకే అంటే ఏం ఐడియా లేదు పర్టికులర్ గా అప్డేట్స్ ఇవ్వట్లేదా మీకూ
లేదండి నాకు తన గురించి అన్నీ వాళ్ళ పేరెంట్సే వల ఏ అప్డేట్ ఇస్తున్నారు నా ఫ్రెండ్ అయ్యి ఉండి నాకు వాళ్ళ పేరెంట్స్ అప్డేట్ ఇస్తున్నారు నా ఫ్రెండ్
ఆమె కాడ డాటా లేద అనుకుంటా అండీ మీకు అప్డేట్ చేయడానికి ఒకే ఒకే
తెలీదు ఇగా ఏం అనలేకపోతున్నా అనలేని సిచ్యువేషన్ ఇగ
అంటే ఒచ్చాక నార్మల్ గా ఆ పిలుసుకొనీ ఒక రౌండ్ ఎసుకుంటే అయిపోతుంది కాదండీ
ఇంకా మంచి మంచి ట్రీట్ ఇస్తాను తనకీ ఎప్పుడు లైఫ్ లో చూడనికి ట్రీట్ ఇస్తాను నేను అలాంటి ట్రీట్
నార్మల్గా ట్రీట్ ఇవ్వండి కాకపోతే మీరు అనుకున్న దానికన్నా కూడా కొంచెం డబల్ డోసూ
ఆ లైక్ ఆమె ఎక్సపెక్ట్ చేయు దానికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ట్రీట్ ఇస్తాను నేను
ఏమంటే మీరు ట్రీట్ ఇస్తరో లేదంటే చూడంగానే ఏడుస్తరో ఎవరికి తెలుసండీ
అంటే ఫస్ట్ ఎడుపులు అవి కూడా ఉంటాయి అనుకోండి చాలా రోజులు తర్వాత ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత కలుస్తం కాబట్టి కొంచెం బాధ ఉంటది తర్వాత తర్వాత తర్వాత
ఓకే అండి
అయ్యో
అ అది కామన్ అ పర్లేదు ఏడవకండి ఏడవకండి
ఇంగ ఆమె చేసే కథలకి ఏడుపు రాదులేండి అడిపోయినక కాల్ చేస్తా అంటది బట్ కాల్ చేయదు చాలా బిజీ అయిపోయింది ఏమన్నా అంటే అక్కడ పరిచయం అయినా ఒక ఫ్రెండ్ ఉంటదంటది ఆ ఫ్రెండ్ గురి తది చెప్తది మారి నేనెవరు దం గాదు
హలో
చూడాలి
హలో
హలో
వాయిస్ రావట్లేదండి
ఏమో అండి క టై పోయిన్ వినిపిస్తుందా ఇప్పుడు
హలో
హలో హలో
హలో
విన్పిస్న్ స
వాయిస్ వస్సుదండి
ఆ వస్తుంది చెప్పండి
ఉ అది ఆఫ్ అయిపోయినట్టుందండి
ఉ ఏమో అండి మేబి కనెక్టింగ్ ఇష్యూ కావచ్చు.
అ ఫైవ్ ట్వంటీ ప నండి దానికైతే
అవున
ఒక్కే ఒక్కే లేండి కేంటండి ఇదయిపోతే నేను మార్కెట్కి వెళ్ళలండి మళ్ళీ క్రియేటర్స్ ట్రాన్స్పోర్ట్ రానండి ఫస్ట్ అయితే ఇతైపోనియండి.
ఓకే అండి
హ్మ్ చెపు ఇంకేం చేస్తుంటారండి ఇంట్లో కాలి టైంలో మీరు
ఖాళీ టైంలో ఈ గా అనిమిస్ చూస్తూ ఉంటాను. ఆ బోరు కొడితే, బట్ ఈ మధ్య ఐ ఇన్ఫెక్షన్ అయింది. చాలా ఎక్కువ మొబైల్ చూస్తే కండ్లు లైక్ దురదొస్తున్నాయి. అవేక్కువ నలవద్దు అని చెప్పారు డాక్టర్స్.
సో ఐడ్రాప్స్ యూస్ చేసుకుంటా, ఇగ ఇప్పుడు ఎక్కువ మొబైల్ ఎక్కువ చూడట్లేదు. తగ్గించాను ఈ రోజే చూసాను మా ఫ్రెండ్ ఇ చూడు నేన్ కూడా అదే చూస్తున్నా అని చెప్పేసి అంటే. ఒక సిక్స్ ఎపిసోడ్ జ్యూస్ చను
ఇద్దరు నిబ్బగల్లండి మీరు
కాదండి
ఓకే ఓకే అండి వేర్
కండీ అలా నవ్వుతున్నారు
ఏంలేదండి మీర్ మీరు ఏం కర్రీ వండరండి డిన్నర్ కి
డిన్నర్ కి మా మమ్మీ చేస్తుందండి నేనేఏం బండను
ఆ మమ్మీ చూస్తేయండి మీరు ఒకళ వండుత మీరేం వండుతారండి డిన్నర్కి
డిన్నర్ కి నేను ఉండి ఆల్రెడీ పప్పు ఉంది చేసుకుంటే ఆ హాఫ్ బాయిల్డ్ ఎగ్ తెలుసా అండి
అ తెలుసుండి
బాయిల్ చేసుకొని విత్ పప్పు విత్ ఆవకాయ పెట్టుకొని తిందాం అనుకుంటున్నానండి క్లమేట్ కూడా వెదర్ మంత మచ్చగా కూల్ ఉంది నాకు పానీపూరి తినాలనిపిస్తుంది కన్ బ్యాడ్ లక్ తినలేను తీసుకె తీసుకెళ్లవ వాళ్ళు లేరండి
అయ్యో పాపం ఓ
ఉ ఉన్న ఒకాన్న మా ఉన్న ఓన్ బ్రదర్ జిమ్కిెళ్ళాడు ఇంకో అన్న కాల్ చేస్తే చేపలు బట్టనీక వెళ్ళాడంట
ఒకే ఒకే పాపం ఎంత కష్టపడుతున్నాడు
ఇగ అందుకే నేను కూడా అలానే ఏం డిస్టర్బ్ చేయ దిగా తెలుసు కదా అని చెప్పి పేసి ఊకునాను
మంచళ్ళ కేసు
హ ఇంత మంచి మంచి క్లైమేట్ లో బాగుంటది కదండి పానీపూరి లైక్ షవర్మ
ఉ శవర్మా మా ఫ్రెండ్ ఉండండి శవరంకి తీసుకెళ్తానండి ఇప్పుడు శషవర్మా అలాగే చికెన్ ఇంలో తీసుకెళ్తారండి అలాగే కొచం మడి కుడుతు చద్ద్దం అనుకుంటున్నామండి